చేసారా
హాయ్ అండి మేము బాగున్నామండి మీరు బాగు న్నారా
హలో
హాయ్ అండి మేము బాగున్నామండి మీరు బాగున్నారా అ మేం బాగున్నాంమండి ఏం చేస్తున్నరండి
ఊరికే ఉన్నానండి పొలం దగ్గర ఉన్నానండి వ్యవసాయం చేస్తున్నామండి రైతులు ఇంకేం చేస్తాం మేము
ఓ మీరు రైతులా అండి రైతులా
అవునండి మేము రైతులు
ఏమేమీ పండిస్తారండి మీరు ఓ సూపర్ అండి ఏమేమి పండిస్తారండి మీరు
మేం చాలా పండిస్తాండి చాలా తరకారీలు టమోటోలు
ఓకే
రాగ్లో, ఒడ్లో
ఓకే అంటే ఇప్పుడు రేట్లు బాగా ఉన్నాయండి
లేదండి అన్న అన్ని కోతులు తినేస్తాయండి మామకి ఏం దొరకదండి
అంటే జంతువులు తినేస్తాయ్ అని చెప్తున్నారు
మొత్తం కోతులు పందులే తినస్తాయండి ఇక్కడ అడివి పక్కన మా చెను
ఓకే పక్కలో అడవి ఉందా అండి
పక్కలో అడివి ఉందండి అడవి జంతువులు వచ్చి కుక్కని తినేస్తే తినేస్తాయండి
ఓహో ఓకే ఓకే అంటే దానికి ఏదాన్ జాగ్రత్త చేయండి అండి భద్రత్ భద్రత్ చేయండి వాటికి
లేదండి అది జంతువులు అండి మమ్మల్నే కొర్కు తినస్తాయి దొరికితే మాకి ఏ ఏనుగులు కటుక కూడా ఎక్కువ ఉందండి
ఓ అంటే మీది పెద్ద అడవి అన్నమాట
పెద్ద పెద్ద అడివి అండి ఇది
ఓకే ఇంగా ఏంటండి ఎలా అండి కాపాడుతారు అలాయితే పంటలని
పంటలనీ ఏం కాపాడలేవండి ఇప్పుడు పంట పండుతాం కావులక వస్తాం ఇప్పుడు తినే తినేది తినేస్తాయి ఏం మిగిలింటే అదే అండి మాకు ఇంకేం చేసేదండి ఏం మిగిలింటే దాన్ని మేము పండాలండి అలా నష్టం వస్తు అండి అందుకే ఇప్పుడు మానేసామండి ఇప్పుడు ఏం పంటలు పండట్లేదండి ఓరికీ కావాల్ర బాబ్బు అని
అంటే ఏదైనా మాన్లు వేయొచ్చు కదండి ఒక ఆ అవి ఇవి రేట్లు బాగా వచ్చెవి మానులతో వేసింటే
అంటే మాన్లు వేయమంటారా
ఆ ఇదే బతుకు కర్పూర్ తోప్ అంటారు మాన్లు అంటారు శ్రీకంధమాన్లు శాంటల్ మాన్లు
అదంతా ఏయచ్చండి కానీ ఇప్పుడు ఏస్ యేస్తే అది యాడర్లీ యాడ లు వెయిట్ చేయాలండి ఇప్పుడు మాది ఆవులు ఉండయండి పాలు పిండి డైరీకి ఇస్తాం మేము దాన్ని చూసుకునే ఉండిపోయామండి ఇప్పుడు ఏం పంటలు చెస్ చెయ్యాట్లే
అంటే ఆవులకి మేతగానా కావాలి కదండీ వాటినన్న ఏయోచ్చు కదండి
వాటిని కూడా కోతులు తినేస్తాయండి ఉరువు పెట్టవండి కోతులు ఎంచుకొని తినేస్తాయి దాన్ని కూడా
అంటే వాటిని ఎలా అంటే తింటాయి అది ఏమీ తీయ్యగా ఉండవు కదండి మేత అంటే
అది మోస్ మోస్ వస్తుంది కదా
మ్మ్
అప్పుడు ఆకు దానికి కాండం ఉంటుంది కదా
అవును
ఆ కండమునీ కొర్కుకొని తినేస్తాయి
అంటే అది ఆ పెరగదంటారు
ఉంటుంది కదా కొంచెం సో దాన్ని కొరుక్కొని తినేస్తాయి ఇప్పుడు ఏం చేసేది ఏం చేసికీ అయితుంది మేము చెప్పండి
ఓకే
మీరేం చేస్తారండి
ఆ మాది పొలాలు అంత ఏమి లేదండి మేము కూలి పనికిపోతాము
కూలీ పనికి పోతార ఏం కూలికి
అంటే మేము ఇటుకలు ఆ ట్రాన్స్పోర్టేషన్ చేస్తామండి
ఇటుకలు ట్రాన్స్పోర్టేషన్ ఆ
అవునండి గూట్లో నుంచి అవునండి పెద్ద ప్లాన్ అండి పెద్ద రిస్క్ అండి ఇది మాది అంటే ఇ దుమ్మి దుమ్ము ధూళి అంత ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్ చేయాలి లారీకి నింపాలి
అంటే మీరు దుమ్ము దూళ్ళ వర్
పని చేేస్తామండి అవునండి పెద్ద లారీ ఉంటుందండి ఆ లారీలో ఒక ఐదు వేలు ఆరు వేలు ఇటుకలు జోడిచాలండి జోడిచి ఎక్కడ కస్టమర్ ఉంటారో ఆ ఈ ఏ ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ అన్లోడ్ చేయ్యాలండి లోడింగ్ అన్లోడింగ్ అంత చెయ్యాలండి
ఎంత ఇస్తారండి రోజుకి
ఆ రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తారండి ఒక లోడు అ
ఏమో ఏ రూపాలాంటె ముప్పై వేలు అవుతుందండి నేను వచ్చేస్తానండి తాళ్ళ పనికి నన్నూ పిలవండి నాకు పొలం వ్యవసాయం ఏమి వద్దండి ఇప్పుడు కోతులతో ఏం పొలం వ్యవసాయం చేయకోవట్లేదండి
ఓకే అంటే మీరు ఎప్పుడు కావలో అంటే అప్పుడు పోవచ్చు ఉండొచ్చు అండి ఇది పని మీరు లేదంటే మీ ఇంకొకరు ఎవరైనా పోతారా మీ బదులో అలా అండి
అలా ఇప్పుడు ఒక రోజు బాగ నింపేకి పోవాలి
అ లేదండి ఇన్ని మేము ఫోర్ ఫైవ్ కంత వదిలేస్తాం మండి వదిలేసి మార్నింగ్ టైమ్ లోనే లోడింగ్ చేసేస్తామండి పోయి లోడింగ్ చేసి ఇక అంత మొత్తం లోడింగ్ అయ్యే పా తర్వాపాటికి తొమ్మిది పదకొండు అయితుందండి తొమ్మిది గంటల్లనింక పదకొండు గంటల వరకు అయితుందండి లోడింగ్
అంతే అంతే ఒక లోడ్కి వెయ్యి రూపాయలు
ఆ లేదండి అది జస్ట్ లోడింగ్ మాత్రమే తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అంటే మళ్ళీ కస్టమర్ ఎక్కడ ఉంటారో అక్కడకి వెళ్ళి అన్లోడింగ్ చేయ్యాలండి అన్లోడింగ్ చేసి వచ్చి తర్వాత వెయ్యి రూపాయలు ఇస్తారండి లోడింగు అన్లోడింగు ట్రాన్స్పోర్టేషన్ ఇంత ఉంటుందండి పోయి
ఇప్పుడు ఓ మొత్తం మధ్యాహ్నం కంత అయిపోతుంది కదా
అ కొని కొన్నిసార్లు కస్టమర్ దగ్గరే ఉంటే అక్కడే అన్లోడ్ చేసి వచ్చేస్తామండి ఆ మధ్యనంకంత అయిపోతుందండి కనీ కస్టమరు అ థర్టీ కిలోమీటర్ ఫార్టీ కిలోమీటర్ అలా దూరంలో
అంటే బండి ట్రాక్టరే కదా
ట్రాక్టర్ కాదండి మాది లారీ పెద్ద లారీ అండి
పెద్దలారి అంటే ఎంతమంది అండి
పెద్ద లారీ అంటే ఒక ఆరు వేల ఇటుకలు పడుతుందండి ఆరు వేలు ఇట్కలు అవునండి
అంటే ఎంత మంది
ఒక సిక్స్ మెంబర్స్ ఉంటామండి మేము గ్రూప్లో
సిక్స్ మంత్ మూడు మెంబర్స్ ఉంటే పర్లేదు ట్రాక్టర్ కయితే ము మూడు మెంబర్స
ట్రాక్టర్ అంతా తెలీదండి మాదంత పెద్ద పెద్ద ప్లాన్ అండి మాదంతాను
అంటే పెద్దవాళ్ళు పెద్ద ప్లాను ఆ
అల
మో చేస్తారండి మీరు మీరు పెద్దోళ్ళు పెద్ద ప్లానే చేస్తరు
కొంచెం దుమ్ము దూళి ఎక్కువ ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ దొరకదండి లోపల పోతే గుడ్ లో ఇకపోతే ఇటుకుల గుళ్లోకి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి షీనా అనేసి వా వానిది పెద్ద ఇటుకలు ఫ్యాక్టరీ ఉందండి
ఓ అవునా ఓ వాడే వాడే వానితో వానితో నేనా మీరు పనికి పోయేది
అంటే అప్పుడప్పుడు పోతామండి వేరే వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళతో పోతామండి
అంటే షీనాతకి మీరు ఫోన్ పేదే
అవునండి మేము వాళ్ళతోపోతం పనికి
ఆ వాడు బాగా ఉంటాడా
వాడు మా ఫ్రెండే అండి మా జట్టులో చదువుకున్న వాడు చినోడు వాడు ఇప్పుడు
అడగండి ఓ రెండు వేలు అడగండి ఫ్రెండే కదా
ఒక గోల్డ్ వేసుకొని చేతిలో ఒక మెడలో ఫుల్ గోల్డ్ వేసుకొని ఉంటాడండి ఇప్పుడు రింగ్ లు వేసుకొని
కాదండి మీ ఫ్రెండే కదా ఓ రెండు వేలు అడగండి
రెండు వేలు అడగొచ్చండి కానీ మనము ఎంత వాల్యూ ఉందో అంత తీసుకునానండి అందరు ఎలా తీసుకున్నారో అలా
ఎందుకండి
అతి ఆశ వద్దండి ఎంతుంటే అంత చాలండి
ఎంత ఉంటే అంతే చాలా ఉమ్ ఓకే అంటే వెయ్యి రూపాయలు అంటే ముప్పై వేలు అవుతుంది కదండి ఇప్పుడు
అవునండి మీరు ఆ థర్టీ డేస్ పోతే ముపై వేలు అవుతుందండి
ఉమ్ థర్టీ డేస్ వెళ్తారు కదా మీరు అంటే థర్టీ డేస్ వెళ్తే థర్టీ డేస్ వెళ్తే అంటే థర్టీ థర్టీ డేస్ వెళ్తే ఊపిరాడకుండా చచ్చిపోతాం కదా
అవునండి రెస్ట్ కావాలండి లేదంటే చచ్చిపోతాము
లేదుళ్ళ ఊపిరాడకుండా చనిపోతాం కదా
అవునండి ఇటుకలు ధూళి లోడింగ్ అన్లోడింగ్ ఫుల్ దుమ్ముధూలుతో పనండి అది
చాలా కష్టం అండి అది అలాగైతే ఓ మై గాడ్
ఇస్తమండి అవునండి అది తర్వాత లోపలికి పోతాం కదండి ఫుల్ ఈగ్ ఇటు ఉంటుంది ఇటు ఇటుకలు ఫుల్ వేడిగా ఉంటాయండి గ్లౌస్ లు వేసుకుని బయటకి తీసుకురావాలండి
అవునా
అది చైన్ లింక్ అండి అగు ఒకరికి ఒకరు పాస్ చేసుకుంటూ పాస్ చేసుకుంటూ ఇటుకల్ని బయటకి తీసుకుని వస్తామండి
చాలా కష్టం కదండి ఎలా చేస్తారండి
అంటే అలాగే చేసుకుంటూ వచ్చామండి
నేను వస్తానండి ఇప్పుడు ఏమని చేయండి
రండి నేర్చుకోండి కష్టం పడితే తప్పులేదండి
అందుకే అండి నేను వ వచ్చేస్తానండి నాకు డబ్బులు కావాలండి చాలా డిమాండ్ ఉన్నాయండి నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి అందుకు చెప్తున్నాను
అంటే మీరు పొలాల్లో నష్టపోయినా ఎంత సంపాదిస్తారండి
నష్టపొయే ఏం రాదండి తినడానికి సంపాదించుకుంటాం అంతే తర్వాత మాది ఆవులు ఉన్నాయి కదా పాల్ పిండి డైరీకి ఇస్తాం అదే మాకు ఆదాయం
ఓకే అంటే లీటర్ కి ఎంత వస్తుంది అండి డైరీకి ఇస్తే
లీటర్ ముప్పై రూపాయలు అండి
ఓ సూపర్ అండి ఇక్కడ ప్యాకెటే ముప్పై ఐదు నలభై మాటలు అమ్ముతారండి.
ఉంటారండి వాళ్ళు వాళ్ళకేమి.
అంటే లీటర్ వచ్చేసి. దగ్గర దగ్గర అరవై నుండి డెబ్బై రూ డెబ్బై. ఆ అవునండి హాఫ్ లీటరే ఇక్కడ నలభై రూపాయలండి నలభై నలభై ఐదు అలా.
ఉంటారండి వాళ్ళు వాళ్ళు అమ్ముతారు ప్యాకెట్లు చేస్తారు కదా.
ఇ డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఉంటుందండి.
అవునా.
కానీ మీ దగ్గర లీటర్ వచ్చేసి ముప్పై ఇస్తారా అండి.
ఆ
మీ దగ్గర లీటర్ వచ్చేసి ముప్పైయేనా వాళ్ళు ఇచ్చేది అంటే సగానికి. సగం తగ్గించ్చేసారండి వాళ్ళు.
పద్దతిగా ఏం చేసేదండి పేదోళ్లు.
అంటే ఏమిటండి మీరు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారా ఎలా
లేదండి మా దగ్గర మా దగ్గర రైతుల దగ్గర అందుకే అంతకే కొంటారండి వాళ్ళు.
డైరీ వాళ్ళు కంప్లైంట్ చేయండి వాళ్ళని.
కంప్లీట్ అంతకే అండి చెత్తనా కొడుకు అంతకే కొనుక్కుంటారు.
కంప్లైంట్ చేయండి ముప్పై రూపాయలకి ఏమొస్తుందండి ఒక లీటర్కి. మీరు ఒక ప్యాకెట్ ఏసుకొని అందరికి అమ్మేయచ్చు కదండి.
ఏం రాదండి ఎవరికమ్ముతాం ఎవరు తీసుకుంటారు పల్లెలో
అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు. పాలు తీసుకొని వచ్చి ఆ లీటర్ లెక్కలో. ఆ ఇంటింటికి వేసేస్తారండి.
అలాగే చేయాలండి మేము నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి చూద్దామండి.
అయితే ఇప్పుడు. ప్యాకెట్ ధర వచ్చేసి అరవై ఉంటే ఇక వీళ్ళు యాభై యాభై ఐదు ఫైవ్ రూ. పీస్ తక్కువలో. వేసుకుంటూ పోతారండి అది కొంచెం మేలండి. ఆ చెప్పాలండి మీరు వేరే విషయాలు. ఎలాండి ఏమైందండి.
బాయండి ఉంటానండి.
సరే అండి ఓకే అండి బాయ్.
ఓకే.